హలో హలో
మళ్ళీ ఒత్తకు డోంట్ సే హలో
ఓకే తగ్గిన కోడుగుడ్ల ధర కోడుగుడ్ల రేట్లు తగ్గినాయంట ఈ ఈ యుద్ధాలకి యుద్ధాలకి స్టార్టింగ్ అదే యుద్ధాలు ఏట్లా స్టార్ట్ అయినాయింటే ఇప్పుడు ఇరాన్ పై తెలుసా మ్ హలో హలో
ఏం క
ఆహా నీ వాయిస్ కట్ ఐతుంది నా నీ వాయిస్ కట్ ఐతుంది నీ వాయిస్ ఇందాక ఇనపడాల ఆ ఆ
ఇంకొకసారి ఎత్నావ
ఆ చప్
ఓ
రష్యా హెల్ప్ చేస్తుందంట ఇరాన్ కు బస్
దేనికి ఇరాన్ కా ఇరాన్ కి హెల్ప్ చేస్తుందా నువ్ ఎక్కడ చూసినావ్ న్యూస్
వే టూ న్యూస్ లో ఇజ్రాయల్ అమెరికాతో యుద్ధంలో రష్యా సహకరిస్తుందని ఇరాన్ మంత్రి ఇంటర్వ్యూ లో చెప్నాడంట అయితే ఫాల్దు వాళ్ళు మిలిటరీ సహాయాన్ని ఇచ్చి పూచ్చుకుంటున్నారంట అదే ఒకరికొకరు సహాయం చేసు ముందుకెళ్తున్నారు అం అ అర్థమైతుందా ఉమెన్స్ డే ఉమెన్స్ డే కాదు
అ
విషేస్ చెప్నావా మ్మ్
ఎవరికి
ఉమెన్స్ కి
ప్ప బడ్డే నేన్ చెప్తా
తి విజయం పక్కన నడిస్తే జీవితం ముందు నడిస్తే చరిత్ర
ఇవన్నీ ఇదెలా
అని ఒక కొటేషన్ పెట్టి మమ్మీకి అమ్మకు అందరికి ఎవరికైనా ఇష్టమైన వాళ్ళకు మెసేజ్ పంపి
పంప్
ఇరాన్ లో అమెరికా సైన్యం ఇరాన్ లో ఏం చేసినడంటే ఈరోజు ఇజ్రాయల్ ఆ అమెరికా కలిసి అవి రసయానాలు వదిలినాయంట నైట్ నైట్రోజన్ అవే హాని ఘరమైన రసాయనాలు వదిలింటే అది వర్షం పడిందంట
రసయాలని విషయం అంటారు
వర్షం పడిందంట ఇంగ అవి పీల్చుకొని ఇంగ లంగ్స్ బ ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ సో అవి ఇవి వస్తాయంట దాని వల్ల అదే విషపూరితమైన
మళ్ళీ జెప్పు
హ్మ్ లే ఇరాన్ లో ఈ రోజు ఏం జేప్ ఏందట విషపు వానా పడిందట
క్యూరీ డోంట్ యూస్ తెలుగు అక్టుఆల్లీ ఐ డోంట్ అండర్స్టాండ్
పాయిజన్ గ్యాస్లు వర్షం లాగ ఇష్నానారంట అమెరి కా ఇజ్రాయల్ ది రెండు గుుమ్మక్కయి రెండు కలిసి ఆ
బాంబులు
ఆ మరి ఇది ఆయిల్ విషయంలో ఏదో అందరికీ అదే భేదాలోచ్చినయంట విషయంలో దూరందర్ టూ తెలుగు ట్రైలర్ వచ్చిందంట సూస్నావా ఈ రోజన్నా
ఆ యాచ
ట్రంప్ ను వదిలేదే లేదన్ ట ప్రతీకారం తీర్చుకుంటాం తిలాఖమ్యూని మృతికి ట్రంప్ మూల్యం చెల్లించుకోక తప్పదని తీరాన్ సెక్యూరిటీ మంత్రి ఈరోజు ప్రకటన చేషు పోయాడంట అదే చాలా మంది మంత్రులని అందరినీ చేపిస్తున్నాడు కద ఆ
ఏం చేస్తుంది మిచెల్
తను పడుకుంటుంది ఇద్ద్రకు వెల ఉంది లా ఎంతమ
పోద తినిందా
ఆ అందుకే బాగాచ్చ హ తినింది ఈ వారం బంగారు, వెండి ధరలు తగ్గినాయంట.
అవునా అక్క బంగారా ఎక్కడసినటిటిస్ చసినావా
బంగారం, వెండి ధరలకు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాములు ఆరు వేలు తగ్గిందంట. ఆరు వేల ఎనిమిది వంద
ఆరు వేల ఎంత ఇంతర తక్కువ ఏ కొంచమె కదా ఏదో లక్షల్లో తగ్గితే
లక్షల వేళల్లో వేళ్ళు
ఒక లక్ష అన్న తగ్గితే ఆ నుకోవచ్చు
ఓ ఏ తమిళం తమిళ్ విజయ్ విజయ్
అవును
అయితే పెళ్లిళ్లకి ఆడపిల్లలకి మహిళ దినోత్సవంగ పెళ్ళిళ్ళలకు ఒక్క తొలం బంగారం పెడతాడంట. మంత్లీ రెండు వేల ఐదు వందలు ఇ ఇస్తడంట
సిఎం ఐతే సిఎం అయితే
ఆ పెళ్లిళ్లప్పుడు ఆ ఒక ఒక తులం బంగారు ఇస్తాడు అంట. ఈ మంత్లీ మంత్లీ ఇక టు తౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వేస్తాడంట
హే మన మేలే
కానీ అవి అధికారంలోకి వచ్చే వరకు అమలు కాదు కదా. కనీ ఆఫర్స్ మాత్రం
కేసు నడుస్తుంది కదా ఆయనది. ఆ ఇప్పుడు సీఎం అయితాడో, కాడో
ఆ
ఇంతకు ముందు అరెస్ట్ కూడా అయ్యింది అనుకుంటారు
ఎవరు
అయితే ఏ వాళ్ళ ఇంతకు ముందు పర్మిషన్ తీసుకోకుండా ప్రొటెస్ట్ చేస్తున్నాడు అంట ఆ సమ్థింగ్ పాద యాత్రలు ఏనో ప్రొటెస్ట్ చేస్తున్నాడు అప్పుడు ఇక కొంతమంది చనిపోయినారు కొంతమంది
ఇట్ల ధరలు తగ్గినాయింటున్నారు కానీ చికెన్ ధరలు ఏం తగ్గలే
ఒక్క టాపిక్ మాట్లాడు నాకి డోంట్ చేంజ్ ద టాపిక్ ఒక్కటే ఒక్కటి కోశాన్
వర్షాలు ఉన్నాయంట వాతావరణం చల్లబడే అవకాశాలు ఉన్నాయంట
అవునా ఆ అందుకే గాలులు ఎంత బాగా వస్తున్నాయో తెలుసా
ఈ టైంలో బాగానే ఉంటాది డే టైం లో సా చావ కొడుతుంది
డైలీ ఇంత బాగోదు ఇక్కడ గాలి కూడా ఆడదు
అయితే మీ డిస్ట్రిక్ లోనే చాలా ఎక్కువ ఉంది అను ఎండ
కర్నూలు ఎప్పుడు కర్నూలు పని ఉంటది హు ప్రతిసారి అంతే ప్ర
ఊ
ప్రతి ఇయర్ అంతే ఎప్పుడు కర్నూలు రాయలసీమ ఎక్కువ
వంట గ్యాస్ పై అరవై రూపాయలు పెరిగిందంట అరవై రుపాయలు
సరే
ఉ అరవై రూపాయలు వర పెరిగి పెంచినారంట
ఏ క్యాసు
ఆ అమంట గ్యాస్ పై ఇరా ఇ రబిక ఎందుకంటే ఇంకా అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయంట జరుగుతున్నాకా అక్కడ నుంచి మనం మనకోస్తుంది కద దిగుమతి వేసుకుంటున్నాం కదా నేను ఎందుకు రాహుల్ గాంధీ వస్తే ఈ అమ్మాయికి వేయిరుపాయలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇరవై ఐదు లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ బిజినెస్ చేయాలనుకునే యువతకు వడ్డి లేని రుణాలు బానే ఉన్నాయి ఆఫర్స్ అన్ని మాట్లాడు నువ్వు కూడా ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ వచ్చింది చూసినావ నావ
ఏది
ఉస్తాద్ భగత్ సింగ్
లేదా ఆకాశ ఉన్నా
ట్రైలర్ గోల్డ్ రింగు పెళ్లికి ఎనిమిది గ్రాముల బంగారం అంట తమిళనాడు చీఫ్ ఆడపిల్లలు పుడితే
ఆడపిల్లలు పుడితే మీరు ఎ ఎవరిస్తాన్నారు. ఏప్రిల్టీ ఎప్ ఆడపిల్ల పుడితెనా తెళ్లికి కుడితే మొత్తం కలిసి సపోర్ట్ చేస్తము.
అది రాజా ఏంది మా ఇది ఆ రాజమండ్రిలో కల్తీపాలది న్యూస్ విన్నావా.
ఎప్పు ఏమీటి
రాజమండ్రిలో ఆది పాల డైరీ ఉంటది కదా పాలమ్మే అంగట్లో పాల డైరీలో మొత్తం పాలన్నీ సేకరించుకొని వచ్చి అక్కడ నుంచి మళ్ళీ అమ్ముతారు కదా అయితే శివరాత్రి ఎప్పుడు ఏక్ ఎక్కువ ముడుగుతాయంట పాాలు అదే ఇష్ శివుడికి పాలాభిషేకం అది ఇది అని చేస్తరు కదా
పొర నువ్వు ఇప్పుడు రంజాన్ కూడ ఎక్కువ పోతం రంజాన్ కోసం
ఆ ఇప్పుడిది ఇప్పుడు కూడా ఉం టది శివరాత్రి అప్పుడు కూడా ఎక్కువ ఎక్కువ ఉంటది అనమాట
అవ్ రం రంజాన్ కేతే పోవచ్చు. మొన్న ఇన్స్టగ్రామ్లో ఏమో చూసినా ఒక పోస్ట్ రంజాన్ కు